మీ మాది మీకు వాయిస్ వినిపిస్తుంది. హలో
హలో
ఆ మీది వాయిస్ మాకు ఇంన్పిచ్చట్లేదు కట్ కట్ వస్తుంది.
హలో
ఆ ఇప్పుడు ఓకే ప్రిపేర్ అయితున్నట్ ఉంది కాదు ఆ రా ఆ రా ఉన్నరా ఉన్నరా కానీ అది ప్రిపేర్ అయి
చిట్టీ అరె చిట్టీ
చెప్పురా...
హ్ కాదూ హలో అబిద్నడిగినా అంటనే ట్రాంపులిన్ గురించి ఏమన్నాడు నిన్న అడిగి ను అడితే
ఏమంది చెప్ అయితే మొన్నట్ వరకు మనకే లాస్ బాఎ వర్ వచ్చిన గానీ రాన్ నేన్
ఆ
మన నలుగురమ్ అయితేనే వస్
అస్తే ఏం డైలాగ్ గదా
వేరే వాళ్ళు ఎవరచ్చారా అని నేను ఎందుకు రావు లాక్కపోతా అని చెప్పిన ఏంది లేకపోయేది నువ్వూ
ఆ
ఇంత లేదు లాక్కోపోయేటట్టు కనిపిస్తాన్ననా నేను నీకు అంట మోడి
అదే అన్నాడు నేన్ అడి అడిగింద లహరి టాపిక్ నీతో మాట్లాడమని నేనే చెప్పినా మాట్లాడిందా అనేస్ అన్న ఒకసారి నీ తొ మాట్లాడి మాట్లాడని లహరికి ఒక మాట చెప్పినా డిస్కషన్ చేసిందింద న అంతే ఆ మా మాట్లాడిందిలే ఏంది శేష్ అందరం పోదాం చేసి నాకు ఇళ్ళ రాలేదు నేను ఏంది చేసి అందరం పోదామంటది అనేసి అన్నాడు కర దస నేను మనం పోదామ అని చెప్పినా నేను అందరితో అసలుగే రాను నువ్వే పోమన అని చెప్పిన అనేది అన్నడు ఆ అందరండి నేను రాను గూడ రాను అసలు నాకు ఆ మధ్యలోంచి చూసు ఎట్టానికిస్తు అన్నాడు
జమ కాశశి నిన్ మందులి ఎన్నా ఆ బరత్ నిన్న ఫిజికల్ గా తప్ప మిగత అంతా వాడుతున్నాడు అన్నేనా ఏమన్నా
ఎప్పుడు
అన్యాప్పు ఎవల పుడుచంద
ఎవరన్నారు
నేనేమోనన్నా నా బాబాని అ
ఆహా ఆ పాప విషయంలో అనలేదులే ఎప్పుడు బ అభినందా
అబ్బీ సింగ్ ఆత్మతనే స్వామిీ
ఆపిల్ల తోనా
ఆశా అడిగింద ఆశాని అడిగింద అంతలహరిట్లా ని ఎందుకడింద అడుగు అనేసి అరే నేను ఎప్పుడన్నారా స్వామి
లేదు లేదే అట్లా ఫిజికల్ గా వాడు దని నా ఇట్లా పదాలయత్ యూస్ చేయిలే
అది ఏదో జస్ట్ ఊరిక వాడు వాడ్న్యాడు నిన్ను బాగా అనేసి
న్న వాళ్ళ మంజలాని
అన్నట్టయితే గుర్తే మరీ అంత డీప్గా అన్నట్టయితే గుర్తుకులేదు
ఒరే నువ్వు నే నేనెప్పుడ నేను నా ముందు కూడా అన్నట్టున్నా్ అంటే నా ముందు ఎప్పుడ అన్నట్టున్నావు గుర్తుంది గాని నువ్వు అన్న సెన్స్ అయితే నాకేం అర్థమైందం ఎ వాని నువ్వు ఆడుకున్నాడు ఇ సెన్స్ అంటే రాయించ్కోడాలు పిపిటి చేస్డాలు ఇంది ఎందుకంటే నేను అవే చూశినా కాబట్టి నాకు మీనింగ్ అర్థమైందియితే తె అదేరా మ మ ఫిజికల్గా అను ఫిజికల్ అని పడ్డ పదం చూసెయిలా నా నా క్లారిటీ ఉంది
చెప్పినా చెప్పా నే చెప్పినా చె పూ నే అందేదనిస్తా నింతా యితే అంతే బాళనాడ అ బానే వాళనా అంత జీప్ గా మాట్లాడ స స్లోనెస్ లేదు
ఆ లే లే లే లేద
ఆఫన్ లేదు మాట్లాడడానికి ఏదో ఏదో అనుకుంటే నువ్వు ఇద్దాడ అనుకుంటే అసర్లే అనేసిన అనుకోవచ్చు ఏ పడుతుంది మాట్లాడనాల అనొచ్చు వాడి సావత అ అలా ముగిందే గానీ కాపుల పెట్టల నిన ఏంమోన నార నాకే డౌటోచి మరి అంత అనిందను అ అనింద మై అ
మనం ఒకసారి బైక్ లో వెళ్ళినప్పుడు నువ్వు స్కూటీ ఎక్కించుకొని వెళ్తా ఉన్నావు ఒకసారి
మ్
అంతకు ముందు స్కూటీలో వచ్చేటప్పుడు ఒకసారి మాట్లాడుకున్నాం కూడా మన ఇద్దరం అంటే ఆపిల్ల వినదులే నేను చాలా సార్లు జప్పినాలే అంటే తప్ప నువు ఇట్లా ఇట్లా వాడుకున్నాడు అది కూడా ఏం మాట్లాడలే మనం
మీతో కాదు నన్నా
ఆ పిల్ల ఉన్నా కూడా ఆ పిల్ల ముందు కూడ అంటే నేను ఏమన్నా మన పక్కన ఉన్నప్పుడే మాట్లాడలేదు అప్పుల ముందు ఇట్లాడ ఎందుకు మాట్లాడతామని మీనింగ్ లే లేరా అట్లా లేదని చెప్పు ఆ పిల్లకి
చెప్తా అ ఆసలు చెప్తా అది లే ఆశా నీ అడిగింది నన్ను అడిగితే నేను చెప్
ఆ
పోయే ఏ అవసరం లేదు స్వామి నాకు
అ
పోయేటప్పుడు ఏ పెంటలు వద్దు
అవును నేను అందుకేనే చెప్పింది అబిదికదే ఎందుకు పెట్టుకోకూడదు శశి వాళ్ళ నా ఫ్రెండ్స్ ఏమన్నా బాధ పడేకి అది ఉన్నాడు
లేదు లేదు చెయ్యనులే అన్నాడు గమ్ముగుంటాలే అన్నాడు ఎవరి ముందుర ఎదురంలే అని కూడా ఉన్నాడు
ఉ అదే ఆ
ప్పుడు నువ్వు నేను ఆశానే కదా అందుకు అట్లా నడుచ చదువదు ఆక్ట్ చేసినాడు చెయ్యండి అని చెప్పిన
చెప్పినాడు అంటే ఈ మాట నిన్నాడలే ఫ్రెండ్స్ నాకేమైన్నా ఫ్రెంస్ ఆ బాధపడేకి అది ఇది రై టూ మంత్స్ ఉన్నా ఏమి లేకపోతే ఏంది అది ఇది అంటే కరెక్ట్ అ నువ్వు మొన్న మెసేజ్ చేసినందుకు అందరూ ఏమైంది ఏమైంది అని కా టాప్ పికయితే రేజ్ అయింది అంద పిల్ల దగ్గర అంద
హెచ్ ఓడి అడిగినాడంట అంట హెచ్ఓడిని అడిగినాడు అడిగాంట అదే మన నరిచారు కదా ఏమి జూనియర్స్ తో పోలీసు ఉన్నాడా అంటా చెప్పినాడంట ఇట్లా మళ్ళ అడగుర్చొని చేసుకుంటున్నారు సిస్టర్ ని తీసేసి ఎవరు అడిగినారు అంటే ఏదో నర్సింగ్ స్టూడెంట్ అడిగినము అని వినిపించినారు అ మేము ఇంటలసు వాళ్ళకి ఏం పని అనే సర సరేను అ చన్నద అంత అవునా ఇసారి కనిపిస్తే నాకు కాల్ చేసి చెప్పు అన్నాడంట
హమ్
ఉమా వాళ అదే పన్ లో ఉంటారు పొద్దునించి అనుకొని నేను వాడు మో తిరుసాయినా ఇప్ప రౌండ్లేస్త హాస్పిటల్ అంట అన్నాడు అయిప్ప చెప్పినాక ఎవ ఎరందరనా నాకు హెచ్చుడి చధ చెప్న్నాడు అంటాడు ఒకే మాట
ఆ అయినా ఏం లేలే ఇంక
ఆ అంత బొమ్మలే అడికి పో లేకపోతే అ టీ రాధని చెప్పు రం
ఆ పోతాడు కానీ అంటే మళ్ళీ పన్నెండుకి వెళ్ళాలి కదా అడ టైం టు టైం మార్నింగ్ వెళ్ళి కనిపించలా మళ్ళీ పన్నెండుకి అయితే ఖచ్చితంగా సైన్ పెట్టేటప్పుడు ఆమె కనిపించాలా అదొక పంచాయతీ ఆమెతో టూవల్ కి టూవల్ కి ఫోర్ మెంబర్స్ కనిపి చలామకి ఇన్ కేస్ కన్పిచలేైన్ వనికిప్ ంట అ మ మనమే పెట్టుకోనాలా
ఆహా నీలిమా ఒక్కటేనా మిగతా వాళ్ళ అందరూనా అంటన్నా
నీలిమ ఉన్నప్పుడు అయితే ఖచ్చి తంగా అడుగుతదిరా
అదేరా నీలిమ అపుతేనా మిగితా వాళ్ళు అవు
అంత రూడ్ ఏం కాదులే నీలిమ ఒకటే ఎస్పెషల్లీ
ఆ నీలుమ ఉన్నప్పుడుగా వస్తానండి ఇప్పుడు అంతగా పోవడం లేదులే ఇంటికి మళ్ళీ మళ్ళీ పోతున్నాడు ఫోర్త్ ట్రైన్ కు టూ ట్రైన్ కు ఏందో కంపల్సరి పని ఉంది అే పొద్దున్న పోతున్నాడుగా
ఆ
పోర్లే పంపిర్లే పంపిణి ఈ రెన్నేళ్లు కొట్టుకుంటారు దబి క్కి
ఆ
అ
అవును
మళ్ళా మనం మా చూడాలన్నా చూడలేము ఎందుకంటే ఎవరు లైఫ్ వాళ్ళది ఎవరి పంచాయతీ వాళ్ళది బిజివాన్నాడి ఏదో మహా అంటే ఫోన్లో మాట్ కర్కోగలం ఓకేవేల ఒకఓకే ప్లేస్ న ఇప్పుడు వీకెండ్స్ కి బయటకి పొగలం అంతే
ఉ అవును
కుదిరుచ్చికొని ఒక్కొక్కసారి కుదురుతాయి ఒొక్కసారి కుదరవు
సరి వాడికి చెప్పేంత ధైర్యం లేదు నువ్వు కూడా చెప్పొద్దు తంత
ఏంది
ఆ పెట్టుకుంటానని అదే కొని కొని ఆపేస్తాము రెండు నెలలు ఉండు అని
ఆ నేనేం చెప్తలేదా ఆ అవును
ఇంగా లేదు ఉండు
ఆ
అరె మంచోడ్ర పాపం బిడ్డ అందరు ఎందుకు అని అంటారు నాకు అర్ ప వాదు కానీ కల్ళ దుడ్దిద అలా
ఏయవ మరి ఎవరన్నారు
ఎరంటారు కదా మాముే కదా అంద అట్ ఊడే
హు ము నాతో కూడా అంటా ఉంటాడు వంశీ అంటా ఉంటాడు
హ మా చెత్తన కద అన్నెల వాడి చాలా మేలు
ఉమ్
కానీ వారి దగ్గర ఒక్కటి మాత్రం బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్ కి వాల్యూ ఇస్తాడు ఒక్కసారి వాడు పరిక్ష ఉండే అన్నా అంటే
అవ్ ను చెప్తాడు నాక్కుడా
చాలా వాల్యూ ఇస్తారు ఆశాకి నాకి అయితే భలే నచ్చింది ఆ విషయం
ఉమ్ అప్పుడు కూడా ఇబ్రహీం క్లోజ్ కదా మేము ఉన్నప్పుడు వాడు ఎవరితోన మాట్లా ఉండని లహరి ఇబ్రాహిమే మాట్లాడేది ఏమన్నా కనుక్కోవాలని ఇబ్ర ఇం మా మమ్మల్ని అస్సలు లేేకేవాడే కాదు అంటే నేను చాలా తక్కువలే ఉండేంది నీ అంటే అప్పుడు ఇబ్రహీం రూమ్ లో భరత్ యువరాజు వీళ్ళందరూ ఉండవాల దా అసలు వాళ్ళని గెలికను కూడా గెలికేటోడు కాదు నాకు చెప్తా ఉంటాడు ఈ భరత్ వాడు పడిని వాడు వచ్చారుడు చూసుకుంటాడు వెళ్ళపోతడు వాడు మమ్మల్ని మాట్లాడు మేము వాడిని మాలాడియాము ఈ నాగ ఇం ఏం గేమ్ మాట్లాడతాడు అంటే ఇంకా ప్రతిదీ వాడి ఫ్రెండే ఫస్ట్ ఇంకా ఎం పకడో లోవుస ఏమని జరిగిందని వాడినే ఫస్ట్ అడుతాడు
అదే ఏదనా ఏదైనా వాళ్ళకి ఇష్యూ వచ్చినా గానీ వాడే తీరుస్తారు త
ఆ అవును
నా ఆ విషన్ నేనే పోపోయి ఏద చెక్కాకు ఇది అనేసి ఫ చల్వ్ లేడాంటేదు
అవున
మీరైనా అదే కావాల అనుకుంటారుతే
ఓ
చాల వేర్గా ఉంటారు అట్లా మనమైనస్యి ఎంతవర చేస్తాం ఒక ఒకరి మనం మన మనం పైనంత వరకు చేస్తాము చేా ఏ అట్ చేస్తాము అంటే ఎంతవరకుైనా కొంతవరకు చేయగలుగుతాము క ఖుషి చేయలేం కద
ఆ
ఉంద
అదే కు అదే కుదిరిచుకుందాంరా ఇంకొక్కరి పోయొచ్చా అనుకో ఫుల్ సాటిస్ఫై అయితే నేనుంకా శంపుల్ని ఒకటటి పోయి వచ్చినాం అనుకో ఈ టూ మంత్స్ లో ఎప్పుడో సరే ఇక ఇంకా మనం బుక్స్ అడ్మిషన్ ముందు రోజ అయినా పర్లేదు పోయి తీరాల్సిందే ఆ ఈ టూ మంత్స్ లో మన కుదిరినప్పుడు వన్ అంటే దానికొక్కటే పోయేసి ఎందుకంటే టెన్షన్ ఉండదు ఫస్ట్ నెస్ట్ మెయిన్ ఏంటంటే రేపు ఏం చేయాల నెస్ట్ ఏం చేయాలా టెన్ండదు ఓన్లీ దనికోసం వెళ్తాం కాబట్టి ఏడ పడితే ఆడ తినేసి ఇక్కడ ఉంట అక్కడ చిల్లయ్య కావాలంటే బీచ్ కూడా పోయే ఈవినింగ్ వెంటనే రిటైర్న్ అయినా బాధలు ఎందుకంటే రైల్వే స్టేషన్ పక్కనే బీచ్ కూడా
అవును
దానికోసం పోతం కాబట్టి మొత్తం ఆ డే మొత్తం చిల్ గానే ఉంటంది సేమ్ హాస్టల్స్ లో ఎట్లు ఉంటో అట్లానే ఉంటుంది
ఉమ్ చెప్పి నేను కూడా చెప్పి వస్తాను కష్
హ్మ్ వన్ డే కబడ్టి ప్చ్ మార్నింగ్ త్వరగలి నైట్ క్లబ్ లస్ ఏం హాట్ సీజ్ లాగా వచ్చేసావు అనుకో కూలింగ్ కాయ ఇంకా తమం బాగుంటది
నైట్ ఏం నెక్స్ట్ డే మార్నింగ్ లో కుతే చాలు
ఆ ఈ దగ్గరే కదార నైట్ ఎట్ లోబు వచ్చేస్తాం
వచ్చేయచ్చు కానీ నాకు ట్రైన్ జర్నీ చేయాలనుంది
ఉమ్
ఏడికోకట్ల సంబంధాల పోయి అ భూ మళ్ళ వచ్చేస్తా ఊకే కూర్చొని పోయి రావాలి
ఆ
పోతా ఒక్కదన్నే పోతా
ఆ ఆల్రెడీ లెవెన్ మినిట్స్ రా కట్ చేస్తావేమో
అమ్మో కట్ చేస్తా ఉండు సర్లే బాయ్ శేషి బాయ్
ఆ సరేలే బాయ్ జాగ్రత్త మల రేపు కాలద్ద్దం ఆ
ఉమ్